హలో హలో ఆ ఉ
యా
మీ అక్కళ్ళు హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ అన్ని తిరుగుతా ఉంది.
తరుక్కోన్ని నాకెందుకు,
కంపేనీ కేనా బోతావేమో అని
హు మంచిగా హైదరాబాద్ పదంతా తిరుగుతున్నారు, మా క్లాస్ ఉదయ్ వాళ్ళు కూడా ఈరోజు శ్రీకాళ హస్తీ వేలిండ్రి,
మంచిది
జాసిన్, ఉదయ్
ఆ
ఊ కొంతమంది ఉంటారు దేనికి తరూముకారు హుమ్ ఒగోడి ఉండదు, ఒ గోపురం ఉండదు, హుమ్ ఎగ్జామ్స్ దగ్గరకి వస్తున్నై మా ఒళ్లు అందరు చవుతన్నారు. మ్.
నువ్వు కూడా వెళవో
నాకు ఎందుకో ఇంట్రెస్ట్ రావట్ల. ఉమ్ వాళ్ళందరూ చదువుతా ఉన్నారు. ఊ నాకేం దగ్గరకు వస్తనే ప్రిపరేష హాలిడేస్ కుడా లేవు, కానీ ఎం చదవట్లేదు,
ఉమ్ ఫైకి లేసి కుడ్ చదువుతన్నారంట. ఉమ్ అస్సలు నేనే చదవంది. ఎగ్జామ్స్ టైమ్ లో వాళ్ళ రూమ్ లోనే పాడుకుందాం అనుకుంటన్నం. ఎందుకంటె ఈడ మా రూమ్ లో ఎక్సామ్స్ ఎవర్కి లేవు గా.
కామ్ కాదు.
పొద్దున్నే ఎవరు లేరట్లు. ఆడ ఒకవేళ నాకు మెలుకువ రాపోయిన, ఎవరో ఒకరు ఉండడం వల్ల చదువుకుంటగా.
ఉమ్.
అట్లనే అనుకుంటాన. కానీ, నేను ఒగొసారి రెండు మూడు వరకు చదివినాన్ అనుకో, అప్పుడు లైట్ ఆఫ్ చేయమంటారుగా.
మ్.
అదో బాధ చూడాల. మ్. నేను చదవాలి. దగ్గరకు వచ్చేసినాయి ఎగ్జామ్స్. మ్ హు. రేపటి నించైన చదువుకుంటా.
మ్ చదువుకో
చదవాలి ఈసారి కంప్లీట్ అయిపోవాలి ఫోర్ టు. మ్యాథ్స్ కష్టం కదా.
అంత కష్టమేమీ లేదు లే.
అసలకెట్టిస్తారో కూడా అర్ధం కావట్ల అది. తీయరీ పాటిస్తారా లేదంటే ఏంటి అనేసి. ది
గేరే
అప్పుడు థియరీ ఇస్తే నువ్వు ప్రాబ్లమ్స్ ఎట్టా చేస్తారు.
నీకు అర్థమై పొద్దిలే ఈజీగా, అంత ఏం ఉండదు ఆడ. నేను చెప్తుండ్ల, కొంచం కొన్ని ఇంపార్టెంట్.
ఆ హా ఏం చెప్పలేదు ఇంగ ఆయనది అయిపాయ ఆడ కత.
కాదు ఆయన ఓ బుక్ ఇస్తాడు చూడు, కొన్ని క్వషన్స్ ఇచ్చుంటాడు చూడు.
ప్రీవియస్ క్వషన్ పేపరు దానికి ఆన్సర్స్ ఇచ్చాడంతే.
అదే నోట్స్ లో ఆన్సర్ ఇస్తాడు చూడు.
రెండే ఇచ్చిందైన ప్రీవియస్ కోషన్సు.
ఆయ నోట్స్ ఇస్తాన్న నీక. నోట్స్ అప్ ఎప్పుడ.
ఆయనేం చెప్పలేదు ఇంకా.
నోట్స్ చెప్పాలేదు కదా మేబి మీకాయన.
ప్రాబ్లమ్స్ చెప్పాడు బయోస్టార్
ఆ ప్రాబ్లమ్స్ ఎ. ఆ ప్రాబ్లమ్స్ వర్సగుంటాయి చూడు, దాంట్లో థియరీ ఉంటాయి అన్ని ఉంటాయి ఆనివి ఇచ్చిర్రు.
ఆయన తీయరి అని చెప్పలేదు. ఓన్లీ ప్రాబ్లమ్స్ వరకే చెప్పాడు.
సరేలే అయ్యే వస్తాయి.
మ్ వాడేమో ప్రాబ్లమ్సే అడగలేదు. ఈ ఒకసారికి దేవుడు గట్టెక్కిస్తే, నేను వార్డెన్ ని అడిగాను. మ్ హలో నేను ఇట్ల నాకి ఆగస్ట్ లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఓక ఎక్సామ్ ఉంది నాకు ఇలా సప్లి. హలో హలో హలో హలో ఆ వినిపిస్తాందా? ఇట్ల ఎగ్జామ్ ఉంటాది. అప్పుడు నేను ఇక్కడ ఉండొచ్చా అంటే, ఉన్నిస్ సలే అని చెప్పింది ఆ హలో హలో హలో హలో హలో హలో హలో
హలో హలో నామ ద హలో వినబడత్లే
ఇంతవరకు ఇనిపిలేదు నువ్వు మ్యూట్ లో పెట్టావ అనుకుంటా
మ్యూట్ గీట్ అనే అంశంన్నాదిక
ఏమో మడ ఎందకు సౌండ్ ఇంపిలా ఓ నా తెలిసి సిగ్నల్ ప్రాబ్లమ్ ఏమో
ఆ
ఉమ్ ఒక రోజు అట్లా ఉంటాను రెండు రోజులు ఉన్ని ఉండిస్తారా అంటే వండిస్తాలి అని చెప్ప చెప్పింది
ఆ
ఆ నీకొకటి తెలుసా ఈమె పూస్ తా కూడా ఇడ పీస్ కట్టే ఏం లేదు దొంగగా ఉనింది
అట్లా పైకి చెప్పారు ఎందుకంటే మళ్ళీ వాడ దొరుతే మెత పోతారుదా వాడని ఆన ఫీజ్ ఎంతది కాడంట పది వేలు కట్టమన్నాడంత అందుకని చెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పింది అంట మా వొళ్ళకి మళ్ళీ ఎవరికి తెలియకోకుండా దొంగగా ఉనండి అందుకని చెప్ప పు పోయేటప్పుడు ఒక ఐదు వందల చేతిలో పేటి పోయింది అట ఇంకెవరైనా ఇంకా నీకు పదివేల్లో అయ్యే ఖర్చుకి నీకు ఆ తక్కువలో ఏమీ లేకుండా కట్ చేస్తారంటే ఎవరనా డబ్బులు ఇచ్చిపోతారు కదా ఐదు వందలు
అంతలాతు మార
అ ఐదు వందలు డబ్బులు ఇచ్చిపోయిందని చెప్పింది నాకి
ఉహు
స పదివేలు ఎంత అదా చేసేసుకు చూడు
ఆ
ఆ నిజాంగా ఆమె లక్కీ తెలుసా ఆమె అప్పుడు కుమా నాకు డాంటీంటీ చెప్పే వరకు తెలిదు నువ్వు కూడా చెప్పలేదు ఇంతవరకు ఒకది
ఏమనీ
పూస్త కుమార్ అన్న వాళ్ళు అన్న వాళ్ళ లవర్ అని
నాకేందనా చదివు కూడారా నా అని నాకు క్లారిటీ తెలీయదు కుమార్ ఫస్ట్లో అన్నాడు
ఆ
ఏమని ఒకప్పుడు మా వాళ్న్నంటే వాళ్ళ సంతాన్న కాదు కుమారుల పెదమూలు కొడుకుంటడా
ఉ
ఆ అక్క ఉడిందరా అన్నాడు నాంది నా అంద నా చెప్ప అదే నవ్వుత ఉంటే నాకే అమాట అని చెప్పి నేను గమ్మున పట్టించుకోల అ దానికే పర్టిక్యులర్ గా చెప్పనా
ఆ అన్న పెళ్ళి అయిపోయి కూడా మనీ వేస్తాడంట గా ఈమెకి
ఆ ఎడసా
పెళ్లి అయిపోయినప్పుడు ఇంకా లేనప్పుడు మళ్ళీ డబ్బులు ఎట్లా ఏపీచుకొందీ ఈమె
ఏమో నన్నడిగితే ఆయన కే
ఎంతైనా నీకు జిగిడి గదా ఆమె
నాకు తల నొప్పి లే బాబు
రోజ్ చేయకపోతే
ఎప్పుడుకనేప్పుడుతుండ
నువ్వే కదా కొట్టమనింది నేన్ కొట్టిననా ఏంటి
ఆ సరే సరే అ టైం దాటిపోతుంది
ఆ
ఆ